ఆ నమస్కారం అండి
ఆ నమస్కారం
ఉమ్మ్ బాగున్నానండి మీరెలా
ఆ బ్రహ్మాండంగా ఉన్నామండి దేవుని పుణ్యాన దేవుడు నన్ను చల్లగా చూస్తున్నాడు నా స్నేహితులను చల్లగా చూస్తున్నాడు
ఆహా అంటే మీరు బాగా దేవుని మొక్కుతారా
ఆ చానా ఆయన వల్లనే కదండి మనం ఇలా ఉండేది
శ్లోకాలన్నీ వచ్చా దేవుడివి
ఆ వచ్చు కాని మనసులో పెట్టుకుంటానండి బయటికి చెప్పను
ఏవేవి వచ్చండి
అ చెప్పనండి లేదు లేదు అలా చెప్తే నా దైవత్వం పోతుందండి
అవునా అంటే మీరు ఎవరితో పంచుకో
పంచుకోం పంచుకోమండి
ఎందుకండి అలా మీరు సీక్రెట్గా మెయింటేన్ చేస్తున్నారా అంటే చెప్తే మేము కూడా ఇతరులు కూడా నేర్చుకుం టారు కదా
ఆ నేర్చుకునేకి చెప్పేటివి అవి వేరే అండి ఇవి చెప్పకూడదు
తిన్నారా మీరు హలో హలో ఉన్నారా అండి హలో హలో హలో ఆ వినిపిస్తుందా అండి
ఆ నాది వైఫై డిస్కనెక్ట్ అయిపోయినింది అందుకు వినిపిలే ఆ తిన్నానండి
ఆ ఏదో అలసిపోయినట్టున్నారు ఓ నాకి చానా ఇష్టం
అవునా మీరు చపాతిలోకి ఏం తింటారండి
మామూలుగా గుడ్డు ఫ్రై చేస్తాము అది తింటాను దానితో పాటు టమటా కర్రీ ఏసుకోవడం
ఆహా మేమైతే కొబ్బరి కారం చేసుకుంటామండి
ఓ కొబ్బరి కారము దోశలకు బాగుంటది మంచిగుంటది
మేము చపాతి కూడా అదే తింటాం మాకు అలవాట అయిపోయింది అదే ఇంక
ఓ అవునా
ఇంకా కొన్నిసార్లు ఏదన్నా కూరగాయలు తమ్మి కూరగాయలు ఏసి వెజిటేబుల్ కర్రీలా చేస్తారు కదా అలా చేసుకుంటాము ఎక్కువ ఈ కొబ్బరికారమే
మీరు కూరగాయలు మంచిగా తింటారనుకుంటా నాకు తెలిసి
ఆ మేము తినేదే అదే అండి ఇంక అన్నీ
ఉమ్మ్
అన్ని కూరగాయల్
మీరు శాకాహారా
అవునండి ఇంకా మాకు అవి తప్ప ఏముంటాయంండి
ఏంటండి
ఇంకా మాకు కూరగాయలు తప్ప ఏముంటాయం అండి తిననికి
మంచి విషయమేగా జంతువుల్ని హింసించకుండా
ఇంకా చపాతి లోకి ఇది కూడా బాగుంటదండి ఏదంట్ అే పప్పుల పొడి ఉంటుంది
పప్పులు పొడే శనగ పప్పులతో చేసిండేదా
అది కాదు మామూలు పుట్నలు పప్పు అంటారు కదా దోశలకేస్తారు చల్లని పైన అ దానితో పెరుగు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటది చపాతికి అయితే నేను హాస్టల్ లో ఉన్నప్పుడు ఒకవేళ నచ్చకుంటే ఏదన్నా వాళ్ళు చేసినది అట్లా పప్పుల్ పొడిలో పెరిగేసుకొని తినేదాన్ని బాగుంటది అది మీరు ఎప్పుడన్నా ఇది ఒకసారి ట్రై చేసి
ఆ చేయ్యాలి మీరు చెప్పారు కదా తప్పకుండా ఒకసారి చేసి చూస్త నేను ఎందుకంటే మంచిగా ఆహారాన్ని ఇష్టపడే మనిషిని
అవునా మీకు ఏదిష్టమండి వంటర్లు
నేను అన్ని మంచిగా తింటాను నేను శాకాహారము తింటాను మాంసాహారము తింటాను
అంటే మీరు బాగా ఇష్టపడి తినేది అలా ఎక్కువగా
టమాటాలతో చేసిన కూర ఏదైనా మంచిగా తింటాను ఇంకా మాంసాహారంలో అయితే ఇది ప్రాన్స్ ఉంటుంది టది కదా రొయ్యలు
ఉహూ
తింటాను
అప్పుడు నేను హాస్టల్ లో నిన్ననండి అక్కడ మాకు టమోటా అది ఇది చేస్త ారు చాలా బాగుంటంది దీనిని నేను ఎప్పుడు తినలేదు అక్కడే ఫస్ట్ టైం తినడంమావాని
ఈ హాస్టల్ లో చేసేటివి వేరే ఉంటాయి మాకు మా హాస్టల్లాంటివి చేస్తారు కానీ ఇంట్లో ఇంకా మంచి వస్తది
మో నాకు అక్కడ నాకు వాళ్ళు చేసేది మధ్యాహ్నం భోజనలు గాని అది ఒక ఒకక్కటి బాగా నచ్చుతది అది పెట్టినప్పుడు కొన్నిసార్లు రాత్రి గుడ్డు అట్లా చేస్త ారా అప్పుడు ఇంకా బాగుం
నేను కూడా మా మా హాస్టల్లో చేస్తారు కదా టమోటాతో చేస్తారు దాన్ని మంచిగా తింట
ఉహూ నాకు అదిక్కటి బాగా ఇష్టం వాళ్ళు ఏంటంటే మా హాస్టల్లో కకృతి మనుషుల అన్నమాట చూసి చూసి పెడతా ఉంటారు
ఆ తినే వాళ్ళకి పిరికెడు ఎక్కువే పెట్టాలి
హ్మ్
వాళ్ళు ఇ ఇది వ్యాపారం అన్నట్టు అయిపోయింది
అంతే అండి కానీ మనమే ఉచితంగా ఉండ
అదే కదా ఎవ్వరు మొదటిగా చేసే తప్పుేంటంటే అక్కడ అడిగే హక్కు ఉంది కానీ ఎవరు ముందుకుొచ్చి అడగరు
అడుగుతే ఏమని అనుకుంటారనండి
అనుకునేది ఎందుకు మనం డబ్బులు గడు తున్నాం మన అమ్మ నాన్న కష్ కష్టబడి ఇంత దూరం పెట్టింది ఎందుకు మనం తినకుండా పస్తులు ఉండడానిక చెప్పండి.
ఉ అది నిజమే అనుకోండి కానీ అడిగే ధైర్యవంతులు లేరిలే
నేను ముందున్న హాస్టల్ లో కూడా కొట్లాడి వచ్చాన అన్నమాట ఇలా ఫుడ్ విషయంలోనే
ఆహా అక్కడ బాగలేదా అంటిమి ఫుడ్ ముందున్న హాస్టల్లో
ఈ పెట్టడం ఈ గొనగటడం ఇలాంటివి నచ్చవున్నమాట. నేను వచ్చేసిన తర్వాత నేను చేసిన రచ్చకి నేను కొట్లాడిన కొట్లాటికి
ఉ
సగం హాస్టల్ ఖాళీ అయిపోయింది నేను వచ్చిన తర్వాత
ఎందుకండి మీ స్నేహితులందరు వెళ్ళిపోయినారా?
ఆ అవును ఇప్పుడు వాళ్ళొ ఒక మాట అంటే మేము ఎందుకు పడాలి, వాళ్ళ ముందు నుంచి పడుతూ ఉన్నారు. నేను కొంచెం గట్టిగా మాట్లాడినాను ఆ మాటలు కొంచెం
వాళ్ళకి కరెక్టే కదా అన్నట్టు అనిపిం వచ్చి చాలామంది దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
హ హ అంటే మీకు ముందు ఉన్నది నచ్చిందా అండి, ఇప్పుడు ఉన్నది బావుందా?
ముందున్న దాంట్లో మంచిగా పెడతారు ఆహారం
ఆహ ఇప్పుడు
ఆ ఇప్పుడు పర్లేదు బానే ఉంటది
అ
ఈ దోశ అనేది ఎర్రగా కాల్చరు నాకు ఇకేంటంటే ముందే నేను బయట ఎక్కడ దోశ తినను నాకు బయట దోసలు నచ్చవ్ ఇంట్లో చేసింది మాత్రం నచ్చుతది. అలాంటిది ఈ దోశ ఇంగ తెల్లగా కనిపిస్తే దాన్ని అస్సలు తినబద్ది కాదు నాకైతే
వాళ్ళని కొంచెం సేపు కాల్చమనండి రోస్ట్ గా బావుంటది.
ఇప్పుడు ఏమైందంటే ఈ వారు అనేది ఇట్లా జరిగి ఇది కొంచెం తక్కువైపోయింది కదా సో దోశ వేయడం కొన్ని రోజులు ఆపేశారు దాని తర్వాత రెండు పెనుములు ఉన్నవి ఒక పెనుము అయింది ఇప్పుడు ఆ ఒక పెనుము కూడా దోశ వెయట్లేదు
ఎందుకండి
ఆ చాలా మంది ఇంట్లోకి వెళ్ళిపోయినారు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ పిల్లలు ఎవ్వరు లేరు హాస్టల్
ఆహో
సో మొన్నొ ఒక రోజు మామూలు పెనుం మీదనే వేసారు. దోశ చాలా బాగుంది వేడి వేడిగా తిన్నామా
ఆహా మాకు నేను ముందున్న హస్టలేమని ఫస్ట్ మనము స్టవ్ మీద వేసుకుం పెట్టం గదండి పెన్నంలో అట్లా జేసేవాళ్ళు అ ఇప్పుడైతే బాగా పతలాగా రోస్ట్గా ఉంటుందిన్నాయి అప్పుడు కొంచెం జనాభా తక్ కోన్నారు మళ్ళీ ఇంత జనాలు పెద్దగా అయ్యే సరికి అదేందో పెద్ద ఇంత గొట్టం లెక్క తెచ్చిన దాంతో అయితే దున్నపోతున్న
ఉమ్ హూ హూ హూ
అప్పుడు వేసవి అయితే బాగునే ఉన్నాయి
ఎక్కువ అయిపోయినారు ముందు రెండు రెండు హాస్టల్లను వీళ్ళు చూసుకుంటా ఉన్నారు ఇప్పుడు అది ఒకటి అయిపోయిందా అందులో గూడా చాలా మంది ఇంటికి యెళ్ళిపోయినారు ఇప్పుడు మంచిగానే ఉంది ఉమ్
ఉమ్ హూ కానీ అక్కడున్నవే బెస్ట్ లే అండి బయట మరీ ఘోరంగా ఉన్నాయి చానా అసలు ఎంత డబ్బులు బెట్టినా గూడా కనీసం ఈమైన గూడా లేదు దీని డబల్ డబ్బులు బెట్టినా గూడా
సగం గూడా లేదు అసలు చానా మేలు అనిపిస్తది
వచ్చ్ అన్నమాట
నేను కొన్ని రోజు లు ఇంటెన్షిప్ అని బయటికెళ్ళాను ఎందుకు చెప్ సర్లేండి తిని తినక ఆ ఫుడ్ నచ్చక మిక్చర్ ఇలా తెచ్చుకొని ఆ ఫుడ్ గుడ్డులో తింటే తప్ప అప్పటికి ఏ ఆకలి తీరేడుగా తినలేము
అవునా ఆహా నేను అనుకున్నా మళ్ళీ బయట చూసిన తర్వాత నేను ఉన్నదే చాలా వంద రేట్లు మేలనిపి చింది
ముందు కూడా ఇట్లా హాస్టలల్లో ఉన్నా గదా వీళ్ళకి మా రూమ్ లో వాళ్ళకి గూడా చెప్తాను మనకి ఇక్కడితో బోల్చుకుం టే బయట చానా గలీజుగుంటాయి మీకు ఇప్పుడేం అనిపియదు బయటకెళ్ళిన తర్వాత
ఉమ్ అసలు రూమ్ గూడా ఇంత ఉన్నట్ లేదు స్పేస్ కానీ బట్టలు పెట్టుకొని అర్రలు లేవు బాత్రూమ్ గలీ ఉంటది ఏమి బాలేవు కానీ డబ్బులు మాత్రం ఇంత దీసుకుంటారు మళ్ళీ
ఇప్పుడు మా వాష్రూమ్ లో ఎవరన్నా అంటే ఇంకా కొంచెం వేరే రూమ్లోకి వెళ్ళాలని జూస్తా అయ్యయ్యో వాటిలో కాళ్ళు గూడా పెట్టలేము అలా ఉంటాయి
ఉమ్ హూ
మాదే చాలా మేలు
ఉమ్ హూ ఉమ్ హూ ఇంకేంటండి అయితే
ఉమ్ ఏమి లేదండి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవా
ఆ సరే అండి మాది కూడా అదే అండి ఉంటానండి
సరే అండి మంచిదండి